హలో వినిపిస్తుందా అండీ
ఆ ఇన్పిస్తంది నమస్తే
నమస్తే అండీ తిన్నారా
ఆ తిన్నామండి కొంచెం గట్టిగా మాట్
ఆ ఒకే ఇప్పుడు ఇన్పిస్తుందా
ఆ ఇన్పిస్తంది చిన్నగా ఇన్పిస్తంది
అవున
ఉ చెప్పండి
ఎంజేషీనారు ఐ మీన్ ఒంట ఈ రోజు చెపాతి హలదానం ఓ మిం కూడా అదే
మీరేం చేశినారు
అ
మీరేం చేసారు
అంటే మీమ్ హాస్టల్ లో ఉంటాం మా కీ మాక్ కూడా చపాతీనేే పెట్టినారు
ఆ
ఊ
ఇంకా ఏమేమి పెడతారు హోస్టెల్లో
ఆవ్ మార్నింగ్ టిఫిన్ ఈ రోజు చపాతీ సండే
ఆ
ఆ ఆఫ్టర్నూన్ చికెన్ లేదంటే ఏదన్నా చికెన్ ఒకవేళ నైట్ పెడితే పప్పు చేస్తారు
ఊ
అంతే అంతే మారది ఉం స్నాక్స్ పెట్టారు అంటే నేను పీజీ హాస్టల్
ఆ
అందుకు పెట్టరు ఇంటర్ వాళ్ళకైతే పెడతారు
ఊ
ఏ
ఊ
మీ ఊర్లో ఏదండి ఫేమస్ అంటే ఫేమస్ ఏమన్నా ఉంటాయి కదా బట్టలు
ఆ బట్టలు ఏమి లేవు కానీ
ఉ
మొన్నా పీర్ల పండుగ బాజరిగింది.
ఓ మీ ఊర్లో పీర్ల పండగ ఫేమసా.
హ్మ్ పీర్ల పండుగ ఫేమస్ పండక్కు అన్నీ చేత్తాం బాగా.
ఉహ్ ఎన్ని డేస్ ఉంటాది మీ ఊర్లో?
పదకొండు రోజులు.
ఓహో లెవెన్ డేసా.
హ్
లెవెన్ డేస్ పీర్లు వస్తాయా అండి.
పదహైదు రోజులు లాస్ట్, లాస్ట్లో నాలుగు రోజులు బాజరుగు తది బంధువులంతా వస్తారు ఇంగా కజ్జికాయలు కారాలు, అట్లు, నిప్పట్లు నాన్ వెజ్ లాస్ట్ రోజు చేస్తాం.
ఓకే ఆ ఇంకా ముందు రోజులం తా నాన్ వెజ్ ఊర్లోలోకి తెచ్చుకోరు.
ఆ
ఓహో
ముందుగా తెచ్చుకోకూడదు లాస్ట్ రోజు పానకాల రోజు ఏంది ముటు కోరు ఆ రోజు పానకాలళ్ళ ఇస్తారు.
ఉ పానకాలంటే పానకాలాల్ల అంటే ఏంటి?
పానకాల అంటే ముక్కుబడి ముక్కు అంటారు కదా ఏదన్నా కోరిక తీరాలని.
ఆ
అందుకు వళ్ళు ఆ రోజు ఆ వే వేసకాలు వేసుకొని కొంతమంది మస్తి అంత పట్టించుకొని గజ్జలు కట్టుకొని చానా దూరం నుంచి వస్తారు, రెండు రోజు ముందు ముందు నుంచి నడుచుకుంటూ వచ్చేసి తి అలా పానకాల రోజు రాత్రికల్లా అక్కడికి చేరుకుంటారు లేకుంటే పొద్దున్నకైనా చేరుకుంటారు.
ఆ
ఇంగా ఆ రోజు పానకాలు దించి అక్కడ స్వామికి ఇంగా చూద్ ఆ చేసేస్తారు, ముడుపు ఎళ్లిచ్చుకుంటారు మళ్ళీ మరసటి రోజు అది అట్లే పెట్టేసుకుంటారు, మెల్లో ఏదో కట్టుకుంటారు వాళ్ళు.
ఓకే
ఐదు రోజులు కింద పండుకుంటారు, వాళ్ళు ఏంది ముట్టుకోరు ఇంగా. సాప, ఆ చెప్పులు వేసుకోరు అవన్నీ బాగా పాటిస్తారు.
ఓకే మా ఊర్లో ఫోర్ డేసే ఉంటది మొహరం. మేము కూడా బాగా చేస్ కుంటం ఫాస్టింగ్ ఉంటం మా ఇంట్లో వాళ్ళందరూ. ఇంకా
లాస్ట్ రోజు బాగా ఏటలు కొడతరు ఇక్కడ.
ఆహా అవునా దేవుడి కూడా పెట్టుకుంటారా.
ఆ దేవునికి కొడతారు ఎదురుగ్గనే స్వామికి ఎదురుగుండి యాటలు కోసే కోస్తారు తురుకొల్లదేందో నవాబు నా చేస్
నమాజ్ జేస్
నమాజ్ చేస్తారు అది చేసేన్ తర్వాతనే కోసేది
కోస్తారు అవును మనం కూడా అట్లేగా తింటారు చికెన్ కూడా
ఆ కోళ్ళును గూన అంతే
ఆ ఇంకా ముస్లిమ్ ఐ తే ఎగ్గు కూడా అట్లే చేసుకొని తింటారు
కొంతమంది చేసుకుంటారు కొంతమంది అట్లే చేసేసుకుంటారు
అందులో దిగుతా రా హోమ హుండం ఉంటాది గదా
ఆ
అందులో ఆ పీర్ల స్వామి దిగుతారా
ఆ దిగుతారు తెల్లవారుజామున దిగుతారు గా లైట్ గా ఆ గినిపులన్నీ అదరగొడతారు కట్టితో చానా ఎక్కువ ఉంటే
ఉమ్
అదరగొట్టేసి ద అవుత్ ఇవతల నుంచి ఫస్ట్ సామినంపిత్తారు కుళ్ళాయి సామి మిగతా వాళ్ళం తే ఎనకాల పోతారు
ఓహో ఏం అవ్వదా
ఏం కాదంటారు
ఓ
ఒక్కోసారి నిప్పులు అట్లే ఉంటాయి అంటారు మళ్ళీ సంవత్సరంకు అట్లే ఉంటాయంటడి నిప్పులు
అది ము అంటే దాన్ని క్లోజ్ చేసేస్తారు కదా ఆయినా కూడా అట్లే వెలుగుతానే ఉంటాయా
ళ్ళీ గుండం వెళ్ళేసిన రోజు ఫస్ట్ రోజు పున్నం పోయిన రెండో రోజుకు గుండం ఎళ్ళేత్తారు ఆ రోజు ఏం చేస్ స్తారంటే తీ నైట్ తీసేదప్పుడు ఏడున్నరకు ఎనిమిది గంటలకు ఏ గుండం తీస్తారు సాముంచి పుల్లయ్ సామి చూపిచ్చి బయటకొచ్చిన తర్వాత అప్పుడు గుండం వెళ్ళేత్తారు తులసి చెట్టు పైన పెట్టింటారు ఆ చె పీకేసి ఫస్టు అప్పుడు తీస్తిన బ్బుడు లోపల నిప్పులు ఉండాయని అట్లే అంటంటారు
చూసినారా మీరు
మేమైతే చూడలే సెల్లుకు ఫోటోలు తీసుకున్నోళ్ళు పెడతంటారు
ఓహో
ఆ నిప్పులు ఉన్నాయి అట్లే ఉన్నాయని
ఊ
అవున్దా అందుకని అంటాంటారు
మా ఊర్లో దిగరు ఊ మా ఊర్లో దిగరు గుండంలో
కొన్ని ఊళ్లలో బాగా దిగుతారు
ఆ
కొన్ని ఊర్లో బేటీకి పోతారు
నాలుగూర్లు ఐదు ఊర్లు కలుసుకుంటారు అనమాట ఒకసాట వాళ్ళు
అంటే అర్ధం కాలే
భేటీ అంటే ఇప్పుడు మా ఊరు ఉందనుకో పక్కన చు ట్టూ ఐదు ఊర్లల్లొచ్చి ఈ ఊర్లో పీర్ల తాములకచ్చి కలిసిపోతాయి తగులుకుంటాయంతె అద పీల సామ సామి సామిన్ తగిలితారు
ఆహా పక్కనుండే ఊర్లలో పండగ చేసే వాళ్ళ స్వామిలు కూడా మీ ఊర్లోకి వస్తాయా
ఆ వచ్చి భేటీయాన్
ఓకే ఆహా ఆ
ఊ అప్పుడు సామికి బెల్లమును అట్లా ఇసురుతారు కదా అదే కొబ్బరి నెలు ఆ విసుతారు పైకి అన్ని అట్లా భేటీ తగిలినప్పుడు అవి ఎక్కువ విసురుతారు
ఒహో
ఊ
ఐదు ఊర్లు ఆఫ్ర్ లెవెన్ డేస్ వస్తాయా
లెవెన్ డేస్ రావు లాస్ట్ లో ఐదు రోజుల తర్వాత బాగా జరుగుతుంది
ఓహో
ఐదు రోజుల తర్వాత జనాలు ఎక్కువ వస్తారు పొద్దున్నే వస్తారు చాలా మంది పగులు అసలు సందు ఉండదు సామి దగ్గర పోయేకి గ్యాప్ ఏ ఉండదు క్యూ లైన్ లో ఉంటారు అందుకని మేము మా చుట్టుపక్కల పల్లెలో అయితే ఫస్ట్ గుండె వెళ్ళేసిన రోజు పోతాం పట్ పట్టర్ జనాలసలు వట్టరడ ఒక వెయ్యి మంది ఉంటారు ఆ రోజే
ఈ గుండం గుండెం ఓపెన్ చేసిన రోజా ఓ అబ్బా
వెయ్యి మంది పోతారు ఇంకా ఆ రోజు చూసొస్తారు సామిని మళ్ళీ మూడో రోజు పొద్దున్నే పోతారు ఇక్కడళ్ళు దగ్గరళ్ళు పొద్దున్నే పోయి చక్కెర చదివించుకొని ఆ చ కర చదిచ్చుకొని వచ్చేస్తారు మళ్ళీ ఐదో రోజు పోతారు అంటే దగ్గర ఉన్నారని పొద్దుకు నాలుగు సార్లు పోతనే ఉంటారు
ఆవును అంటే ఇప్పుడు వాళ్ళకి బాగా బిజినెస్ చేసుకున్న వాళ్ళకి కూడా మంచిగా జరుగుతది ఆ టైమ్ లో కదా ఊరు వాళ్ళకి
ఆ
ఊ రూమ్స్ ఉంటాయా రూమ్స్
రూమ్స్ ఉన్నాయి అబ్బ పక్కన చాలా లేవు ఆ టెంటులు వేసుకుని ఉంటారు ఆడే పక్కన ఉ
మొక్కులు తీర్సుకునే వాళ్ళు వస్
ఆ ముక్కువడి తీర్సుకునే వాళ్ళయితే రెండు రోజుల ముందు వచ్చి టెంట్ వేసుకొని అక్కడే కార్లు సుమోలు వేసుకొని ఆ
ట్రాక్టర్లు
ట్రాక్టర్లు కూడా ఒక ఒళ్ళకి వస్తాయి దగ్గరలో ట్రాటర్లు ఏసుకొస్తయి దూరమొలు బులోరాలు ఊ వగేర దగెసుకొని వచ్చేస్తారు వాళ్ళు
నాది ఏంటిది
అట్లా బాగా జరుగుతది మాకైతే ఇక్కడ
ఆ మేము కూడా బాగా చేసుకుంటాము కానీ గుండంలో దిగరు
ఊ
ఆ ఊర్లో అంటే అవి ఆ బాస్కాలు ఉంటాయి కదా అవి పేపర్లతో చేసుకొని తీసుకొస్తా అది కాలిపోతాయ అని చెప్పి ములోకి దిగ్గరు
మ్
ఆ మీ ఊర్లో ఉండేది అయితే ఫ్లవర్స్ అయింటంది.
మ్
ఉమ్
ఒకసట వీడియో విట్నరు సెల్లో యోగా అంత దిగినాడు ఏమో తెలిదు వాళ్ళ వాళ్ళు దిగదుంటనే కాగాని దిగినాడు బాగా కొంచెం లైట్గా మండు ఉన్నది లైట్ గా దిగినాడు తొందరకొని తాడి అట్ల అంటుకుంది బాడీ అంతా అయి
అయ్యా చనిపోయినాడా
ఏమైనాడో అది ఇం అది చూడలేదు ఇంకా క్యాట్ వరకు పెట్టినారు
ఉమ్ అంటే వాళ్ళు బాగా ఉన్నారు బాగా మంచిగా ముక్కుని ముక్కు తీర్చుకున్న వాళ్ళు దిగితే రకం
ఆ ఏం కాదు అట్లా తాగి దిరిగితే ఏమన్నా జరగదా అంటుకుంది అట్లే పంచగా పాలిస్తారు పంచ అట్లా అంటుకుంది బాడీ అంతా అంటుకున్నది
మళ్ళీ వేరే వాళ్ళ దిగి అయిపన్ నీడ్స్
అబ్బా బాగానే కాపాడున లేదంటేనా ఇప్పుడుడి సొసైటీ లో వీడియోలు ఫోటోలు తీసుకుంటా ఉంటారు
చనా మంది అట్లా చేయ్యకూడదు దినికి అట్లా చేయ అయితే బాడీ సమాల కాలింటుందియి కంటుకుంది అసలు ఇంకా
అదేద అవసరము
మ్
గమ్ముం పడుకోవచ్చు కదా మ్ అయ్యాకూడా ఉంటాయా
బొమ్మలు చానా ఉంటాయి బొమ్మలు క్లిప్లో దండలు గాజులు చాలా ఉంటాయి అన్నీ
తిరణాల జాతర లాగా ఉంటది
ఆ బాగా వేసుకలు వేసినళ్ళు
వేసుకలు కూడా వేసుకునా
ఆ వేసుకొస్తారు అదే పానకాల రోజు అట్లా చేస్తారు ఇంకా వారిపోస్తారు కదా నీళ్ళు పోసంట బజారం ముడితే నీళ్ళు పోతట్టయి
ఉ హ ఆనులే కాల్ కల్లు కడుగు తరనీళ్ లేసిద
ఆ పొర్లదండాలు పెడతారు చూడు
అవునవునవును ఉమ్
వాళ్ళకు వాళ్ళ కోసం వారపడింటారు కదా
మ్
వాళ్ళ కోసం నీళ్ళు పోస్తుంటారు బజారం మడితేంతా మొత్తం నీళ్ళే ఉంటాయి
మ్
ఆ నీళ్ళలో నీళ్ళకు పో ఈగలో ఏదో రాకూడదుని ఎందుకో స్మెల్ రాకూదుని మొత్తం పౌడర్ అంతా చలుకుంట పో బైకుల మీద అప్పుడే గంట గంటకు చేతనే ఉంట హలో అదే చేస్తారు ఆ స్వామిని అయితే ఇంకా లోపలికి చాలా మందిని ఊ చెప్పండి సర్లే ఊ